హలో! అక్కా హలో హలో ఆ వినబడుతుంది అక్క
హలో
ఇనవాడుతాంది ఇనవాడుతాంది అక్క
వినపడుతందా ఆ అదే అదే వినపడు తందలేదని ఇప్పుడు రెండు సార్లు పిలిసినా ఇనపడలే
ఆ ఇయినపడతాంది పండుకున్నరా అక్క
లేదురా పండుకోలే కొద్దిగన్ని పూలు తెంపిన చెట్ల ఇంయిందాకల కనకంబరం పూలు
ఆ అదే మీ చెట్లకు బానే ఉన్నాయి కదా
ఓ మస్తున్నయే ఇదా రాలిపోతాన్నాయి
ఓ ని నిన్న చూసినా ఈ మా అమ్మాయి వాళ్ళ స్కూల్ లా మేడానికి కావని అంటే నిను నిన్న చూసిన నేను
ఆ తెంపకపోపోయినా మరి అంసురమ్మలు చెట్ల కూడా ఉన్నాయి
అంసురమ్మమ్ముల చెట్ల కడుగుతనే కాకినాడగోంటపోతాంది రావన పిన్ని అని చెప్పిందావా
ఆహా కరెక్టేలే రవణ పిన్ని పోయింది కా
ఆ మా చెట్ల ఏమొ సర్లక్కోల చెట్లయి కోసిన
ఆహా
కొన్ని అయినయి కొన్ని అయితే ఆ గిర్నోలింటి కాడ కోసిన ఇగా మీయి మళ్ల రేపు పండగ పూట మీరు పెట్టుకుంటురని
ఆహ అదేలె ఇగ ఉన్నాయి రాలిపోతాన్నయి అని కొద్దిగని తెంపిన ఇందా కల్నే
ఓ ఆ గిర్న్నెలు ఇంటికాడ ఆడ ఆ పిల్లలు ఆడతాళ్ళు అరె ఈ పూల అన్ని తెంపుదురా అంటే తెంపిలు బొచ్చడు పూలయినయి
ఆ
ఉమ్ ఆ ఇంగా ఆమె అయినా రోజు ఆమె ఇ కృష్ణుదేవుని బాగా నమ్ముకుంటందనమాట
ఆహా
నే వడ్లోలామే
అవునా
అయితే ఆమె రోజూ ఖచ్చితంగా మాలెత్తది కృష్ణుడికి రోజు స్టేటస్ పెడుతది చూసిన ఈయ నిన్న కనకంబరాలు పంపించిన కదా అడిగింది ఎందో మార్ ర్కేట్లనంట ఇప్పుడు సరఫరా లేక పూలు అవన్నీ ఎవత్తలేవాట కదా
అవునా
రాక అసలు ఆ పూలు మార్కెట్ లా దొరుకుతలేవంట కొని మరి పెడుతుది దేవుడికి రోజు మళ్ళా మెట్లా తెలుసా రోజొక్క ఫ రోజొక్క చీర లెక్క కడుతది ఇప్పుడు మన కృష్ణుని ఆ కృష్ణుడికి ఇట్లా సత్యభామలు కడతారు చూడక్క
ఆ
అట్ల కడతది రోజొక్క చీర కడతది అమ్మే నీకెప్పుడైనా చూపిత్తాగు ప్రతి రోజు జు ఉగాది రోజు ఒక్కటి కడ్తది చీర అంటే మొత్తం చీర కాదు ఇప్పుడు మన రాముల వారికి సీతకెట్లా కడ్తరు చిన్న చిన్నయ్
ఆ చిన్న చిన్న చీరలు దేవుడు విగ్రహాలక్ గట్టినట్టు
గ్రహాల అగొ అలాంటివి కడ్తది రోజొక రకం కట్టి క్రమ్ ప్రతిరోజు పూలమాలేత్తది ఆమకట అట్ల ఇష్టమాట నిన్న నేన్ అడ్గిన పూలిచ్చేటప్పుడు రోజొక రకం పూలేత్తరా మీర్ అన్నా నాకెన్దుకో అట్ల ఏయ్య బుద్ధి అయితది నాకు ఏయ్యన్ రోజు అస్సల్ మంచిగా అన్ పియ్యది అని చెప్తాంది
అమ్మో రోజు తెచ్చి కట్టి ఎయ్యాలంటే ఆమెకి ఆ
ఆ రోజ్ కచ్చితంగా ఏయాల్సిందేనా అని అన్నా ఇంగ ఏత్త నాక్ అసల్ లు అట్ల ఏయ్యాలని అన్పిత్తది రోజు ఖచ్చితంగా ఏత్త నేను అని అంటాంది
ఊ నయమె ఆమ మరి
ఆ అంటె బాగా ఏం పొడుగల్లదిలే అక్క కొద్దిగే చిన్నగా మెడ వరకే అల్తది మనం పూలు వెట్కునే అంత పొడుగు మనం పూలు వెట్టుకునే అంత మూరెడు
చిన్నగా అల్లితదేమో
అస్ సల్ నిన్నా కనకంరాల్ ఎన్నడల్లిందో ఏం కథో తల్లి ఇయాల స్టేటస్ వెట్టింది ఇంత పొడుగుతోటల్లి మెడ మొత్తం ఏషింది
ఆహహ్
మళ్ళామె పొద్దున అక్కడ ఇంటికాడ ఏడు గంటకి ఏం బైల్దేరితే స్కూల్కొచ్చే సరికి తొమ్మిద్ అయితది మళ్ళ ఇప్పుడ్ సాయంత్రం ఇన్ని చి నాలుగున్నరక్ బైల్ధేరైతే ఇంటి వోయేసరికి ఆరు దాటుతది ఆరున్నర పౌ దక్క ఏడ్ అయ్తద్ ఏటు నగారం వాళ్ళది
రోజప్ అండ్ డౌనా
రోజప్ అండ్ డౌనె ఏడు నగారం నుండి
వాయ్యొ
ఊ అమక్ అట్ల
జాబ్ ఏంటిది ఆమది
అమె సోషల్ చెప్పుద్దక్కా గౌర్నమెంట్ టీచరు ఆ మా రిలేషనె అమె బాగా ఆ ఆ మధ్యల ఆమ ఇస్కాన్ టెంపుల్ అంటే మన కృష్ణన్దేవుంది అన్నమాట
ఆహ కృష్ణమాల ఏకున్నద మరి ఏమన్నా కొంపదీషి మ్యారీడు అన్ని ఆ
ఇద్దరు పిల్లలు పెళ్ళికెదిగిర్రు ఒక్క అమ్మాయి లండన్ ల చవుతాంది
ఆ
కృష్ణుని మాలేస్కున్నద అంటే అవెంటియో సన్న సన్నప్ పూసల్దయితే ఏస్కున్నది రోజు మన కృష్ణున్ బొట్లు ఎట్ల వెడ్తరు తిర్పతిల బొట్ ట్లు వెట్టినట్టు వెడ్తది అది ఒక రోజు నేన్ చెప్ ప్పినా రోజు వెట్కుంటది అంటే ఆమె పీరియడ్స్ వచ్చినప్పుడు ఇట్లా బంచెత్తదేమో
అదేలె ఇంగ అప్పుడు బంజేత్తది ఇగ
సంక్రాంతప్పుడు సంక్రాంతప్పుడు మనం ఖాళీగున్నం గదా హాల్డేసు అయితే ఈ ఆదివారం రోజు పొద్దునేడుగంట్ల నుండి అదె ఏడు ఎన్మిద్ గంట్ల నుండి ఒంటి గంట వరకే ఉంటదట ఇస్కాన్ టెంపులు అప్పుడ్ ఈ పిల్లల్ అందర్ని తీస్కవోయింది తీస్కవోంగా ఆ నాతోన్ ఛాన్స్ ప్ మాట్లాడిందిలే అయితే మనము నీ బజెట్ ఆ అక్క హలో
ఆ ఏంద్రా కట్టయితాందా ఆ ఇప్పుడిప్పు అది ఏంది ఆగిపోయింది ఫోన్ నీది ఓ కట్టుగాలెగని మాట వినపడలే ఇప్పుడు ఇందాకలా
ఫోను ఆ అక్క
ఆ ఆ వీణపడతాందిప్పుడు
కట్టుగాలె
అదే ఫోన్ కట్గాలే గాని వినపడతలేదు మాట స్ట్రక్ అయితంది అప్పుడప్పుడు నీ ఫోన్
యెహేయ్ నాకైతే మంచినె నాకైతే మంచిగనె ఉమ్ హు కోసేపటి దాకా లతక్క మాట్లాడింది కదా లతక్క ఉమ్ ఏందో కొంచెం వాయిస్ కట్టు అయినట్టు అయితంది ఆ
ఆ అందుకే అనేది మరి హిహి
అప్పుడప్పుడయితాంది
ఉమ్ అయితే కొంతమంది కృష్ణ మాలేస్కూ నురు
ఆ అయ్యో గీ తులసం పెద్దామ్మొళ్ల చెల్లె బాగా నమ్ముతుందంటారు చూడు
తులసం పెద్దామ్మొల్ల చెల్లెనా
ఆ నడికట్టలో తులసం పెద్దమ్మొల చెల్లట ఆ కృష్ణన్నేనట కదా బాగా భగవద్గీత నట
ఆహా
ఈమె కూడా భగవద్గీతే
హా
మనం భజన చెస్థాన్నం అని గిట్లా
ఆ
భజన చేత్తన్నమనంటే ఒక రోజు ఇస్కాన్ టెంపుల్ కి వస్తారా నేను తీసుకు క పోతాంటందామే
అవునా తీసుకపోతదంటన హహ
తీసుకోపోతుదంట ఓ మావొళ్లేక్కడత్తరని నేనంటే
ఆ హ హ హ హ
అలా ఏం చేయనవసరం లేదు మీరంటాంది
ఆ హ్ హ్
అ
ఆ ఎక్క ఏటేబులూ
ఆ
వెనక్కా
అది ఏ టెంపులూ అంటన్నారా
హలో హలో హలో హలో